హలో అక్క
బాగున్నారమ్మా
ఆ బావున్నవా అత్త మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నం ఏం చేస్తుంటారు
ఏం లేద అక్క ఊరికే ఉన్నం తోట్ లో కొంచెం పని ఉంది
అవునా అదే నెక్స్ట్ఊ ఇది వచ్చే నెలలో ఇది పండగ ఉంది పీర్ల పండగ అని జాతర బాగా జరుగుతుంది ఊర్లో అదే పిలుద్దామని ఫోన్ చేస్తి
అవునా అక్క ఎప్పుడు అక్క
ఊ ఇరు ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ కి ఉంటుంది పండగ ఏప్రిల్ ముప్పై
అవున పేర్ల పండగ ఆ
చిని ఊర్లో
ఓ జాతార
ఆ ఆ మ్ జాతర మాదిరి పీర్లపండగ మళ్ళీ మెయిన్ పండగ వచ్చి మళ్ళీ లేట్ గా ఉంటుంది మేం జాతర అలాంటిది జాతర చేసుకుంటాం
ఆహా ఓకే ఏం సామక్క
అక్కడ ఆంజేయ స్వామి ఉంటుంది మామూలుగా ఇది పీర్ల స్వామి ఆంజనేయ స్వామి ఉంటుంది రెండింటికి కొలుస్తాం జాతర బాగుంటుంది అప్పుడు
ఓకే ఏమో లే అక్క అప్పుడు కుదిరితే చూద్దాం
ఉ తప్పకుండా రావాలి అప్పుడంతా బాగుంటుంది మామూలుగా జాతర మా గూగుట్లో పండగ ఇవి గాజులు అంతా అమ్మడం
ఆహా జాతర అంటే ఇం ఇంకా మామూలు అన్నిీ ఉంటాయి ఇంకా మనకు కావాల్సి ఉయ్యాల ఊయ్యాళ్ళు గాని జయింట్ వీల్స్
ఆ ఆ జాతర బాగా గాజులు ఉంటాయి పండుగ బాగా జరుగుతుంది అందుకే పిలుద్దామని ఫోన్
అవునా
ఏం కావలిసిన కొనుక్కోవచ్చు
ఆ ఇంకేమక్క మీరేం పంటలు పెట్టిన
ఇప్పుడంటే పెద్దగా పని ఏం లేదు పన ఎంత అయిపోయింది పంటలు అయిపోయింది మళ్ళీ పంటలు స్టార్ట్ చేయాలి మొత్తం క్లీన్ చేసుకొని తోటంతా
ఆ అప్పుడేదో మీరు జాబ్ ట్రై చేస్త స్తున్నాం అంటుండ్రి ఏం చేసినార
అదే కొంచెం చూస్తున్నాను పార్ట్ టైం వర్క్ చేయాలి కొంచెం ఏమన్నా పనులు ఇంటి దగ్గర పనులు లేనప్పుడు చేసుకోనా అమని
ఆ
అదే దానికోసమే చూస్తునన్నా ఇంకా మా ఫ్రెండ్స్ కొంచెం సజెస్ట్ చేసినరు ఏమన్నా కాల్స్ మాట్లాడు మ ఇట్లాంటి ఉంటాయని ఇంకా అడగాలి క్లారిటీ ఇప్పుడు పని ఉందని దాని గురించి ఏం పెద్దగా అడగలేదు
ఆ
మళ్ళీ కనుక్కొని మీరు ఒకవేళ చేస్తారా అది వర్ చేయొచ్చు అంటే ఇట్లా మనకి పార్ట్ టైం వరకు మన ఇష్టం వచ్చిన టైమ్ లో చేయొచ్చు అం ట ఇంకా క్లారిటీగా తెలీయదు కనుక్కొని చెప్తా మీకు
ఆ ఓకే అత్త వీలైతే చేస్తాను అక్క ఒకవేళ ఈజీగా ఉంటే నేను చె చేయగలను అను
ఆ మన లాంగ్వేజ్ తెలుగు మనకి ఇష్టం ఇష్టంమైన లాంగ్వేజ్ ఏదైనా చేసుకోవచ్చు తెలుగులో బాగా మనం తెలుగే కాబట్టి అర్థమై తుంది రాయడం చదవడం వడం మాట్లాడడం వస్తే చాలు బాగా
ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినారు ఎక్కడో వేరే దగ్గర కాల్ సెంటారు అని
ఓకే అవి మనం బయటికంటే వెళ్ళలేము ఇక్కడ ఇంటి దగ్గర పనులుంటాయి ఏమైనా ఖాళీగా ఉన్నప్పుడు మిషన్ కుట్టుకోండ పని అది చేసుకో చ్చు మనకి ఏదైనా ఖాళీ టైంలో ఊరికే ఉండకుండా పనులు చేసుకోవడానికి
ఇప్పుడ ఏముంది లేక మిషన్ కుడుతనే డబ్బులు సంపాదించచ్చు రోజు
హు అది మంచి డబ్బులు రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నిటికి ఇప్పుడు ఏమైనా డ్రెస్ కుట్టడం అంత పని ఎక్కువే ఉంటుంది
హు
మాకు ఈ మిషన్ ఉంది నేను పెద్దగా కుట్టాను మామూలుగా ఇంట్లో మా బట్టలు మాత్రం కుట్టుకుంటా బయ బయటోల్లవి అంత టైం ఉండదు కు
అవునవును తోట్లో పని ఇంకా రెండు మేనేజ్ చేయడం అంటే
ఉ ఖాళీ గా ఉన్నప్పుడు మా బట్టలు కుట్టుకోవడం అంతే ఎప్పుడైనా
ఆ నేను కూడా మిషన్ తెచ్చుకొని నేర్చుకోవాలి కుట్టాలి అనుకుంటున్నాను అక్క చూడాలి ఇంకా ట్రైనింగ్ పోవాలి
దగ్గరలో ఏమన్నా ఊర్లు ఉంటే పోవచ్చు నేర్పించే వాళ్ళు ఊర్లో అయినా ఉంటారు కొంతమంది నేర్చుకొని ఉండే వాళ్ళు సి ఇప్పుడు ఏముంది సెల్లులు ఉన్నాయి కాబట్టి సెల్లులు అయినా చూసుకోవచ్చు
ఆ కొంచెం కొంచెం కొంచెం నేర్చుకున్నాను కట్టింగ్ చేసేది ఎలాగా అట్లా అంతా
ఆ చిన్న చిన్నవి కొంచెం నేర్చుకోవాలి ఇగ మనం అదే కాకుండా చేతితో ఏమైనా పనులు ఇప్పుడు చిన్న చిన్న పనులు డిజైన్లు వేయడం తయారు చేయడం రబ్బర్ బాండ్ అలాంటి వర్క్ అయినా చేసుకోవచ్చు ఆ క్లాత్ ఏదోటి చేనేత పల్ పల్లు చిన్న చిన్నవి అల్లికలు అలాంటివి నేర్చుకుంటే బాగుంటుంది మనకి వో పనులు నేర్చుకున్నట్టు ఉంటుంది ఆ చేయచ్చు ఆన్లైన్లో కంటే మనం పనులు చేయొచ్చు దీనిలోనైనా షాపింగ్ కి అమ్మనైనా అమ్మచ్చు మనం
ఆ ఊర్లో ఏ అయినా పల్లెటూర్లో కంటే మ్ అట్ టౌన్లలో అయితే ఇంకా అలాంటివి బాగా సక్సెస్ అయితయ్
అయితయ్ మనం పల్లెటూర్లో ఏముంది ఊ ఊళ్ళో అయినా బట్టలు కుట్టించుకుంటారు చీరలకి కుచ్చులు ఏయడం అలాంటివన్నీ చేత్తోనే కదా పనులు ఖాళీ టైం లో చేసు
మ్మ్ ఇప్పుడైతే ఫుల్లు డిమాండ్ అక్ కా అసల్ ఇప్పుడూ కొంచెం మ్యారేజెస్ ఎక్కువ్ గదా
ఏదానిక్ చీరల్
ఆ చీరలు కి కుచ్చులూ చీరలక్ కుచ్చేయడానికి నార్మల్ గా సింపుల్ గా ఏసేది గుడా నాలుగు వందలు ఐదు వందలు ఇంకా కొంచెం గ్రాండ్గా మంచి థ్రెడ్ మంచి కలరు అలా చేయాలంటె
మ్ కొంచెం పని అలానే ఉంట్ మనం కూర్చొని అంతసేపు దారంతో అంత నీట్ గా చేయాలి గదా సెట్ దానికా సరి
ఆ అవునక్క అవునక్క
కాక్పోతే నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఎప్పడుకైనా మనము మన బట్టల్కి మనమే చేసుకోవచ్చు బయటోళ్ళకి కొంచెం మనకి ఆదాయం ఉంటుంది
ఐనా మన ఊర్లల్లో అంతా అట్లాంటి ప్రిఫర్ చేయరు గనీ అదే సిటీస్ లో అయితే బాగా జరుగుతుంది అందర్ అంటె చానా ఇప్పుడు మా ఫ్రెండ్ వేరే ఆమే స్టార్ట్ చేసింది ఇలాగా కుచ్చులేయడమూ ఇంకా బా అవునవు అక్కడ వాళ్ళూ అంటే బ్లౌజ్ వెనకా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనీ ఒకా మిషన్ పెట్టుకుంది ఫుల్లు మిషన్ తో మనం ఏం వర్క్ చేసేద్ ఉండదు ఓ
కాక్పోతె మిషిన్ కొనాలంటే మనకి అంత కొంచెం బడ్జెట్ ఎక్కువుంటుందేమో ఫస్ట్లో కొంచం ఏమైనా సబ్సిడి అట్ల ఏమన్నుంటాయి కొంచెం మనం లోన్ తీసుకొని కొంటే సరిపోతుందేమో దాన్ని ఇన్స్టల్మెంట్ వైజ్గా పే చేసుకు కోడం అట్లా
అదే ఒకసారి కొంటే ఇంకా సెట్టు అది మనం ఏది మన్ చేత్తొ అం టు కష్టపడేది ఏం ఉండదు ఆ మిషన్ లోనే మొత్తం ఆ అంటే మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్స్ సెట్ప్రైచ్చేసి ఆ దారాల్ మొత్తం ఎ కిచేసి పెట్టేసి అదే మొత్తం జాకెట్ మొత్తానికి అదే స్టిచ్చింగ్ చేసేస్తుంది డిజైన్ అంత
ఓకే మనకేది కావాల్ డ్రెస్సుల్కైనా ఏయెచ్చు గదా అలా ఎంబ్రాయిడీ వర్క్
ఆ డ్రెస్సుల్కు తక్ వే అంటే బ్లౌజుల్కి నార్మల్ గా ఇప్పుడు మగ్గం వర్కు నార్మల్ గా మనం మనుషుల్తో చేసే వర్క్లైతే ఇప్పుడు బ్లౌజుల్కి ఎక్కువ్ రేట్
ఆ ఈ పెళ్ళిళ్ళలో ఎంతింత డబ్బుల్ అసలు ఆ అద్ తక్కువ అంటే ఐ దివేలు ఏడు వేలు గుడ తక్కువ అండి ఇంగ ఇంత ఎక్కువ రేట్లో
అవునవును ఐదు వేలు ఆరు వేలు పెట్టినా గుడా నార్మల్ గా ఏం ఉండదు బ్లౌజ్
సింపుల్ గా వర్క్ ఉంటుంది ఇంకా మనం కొంచెం ఎక్కువ్ గావాలి పూస్ సలూ అట్లంతా అంటే చీరక్ గుడ అట్ల ఏమన్నా ఎయ్యాలి అంటే ఇంగ వేళ పదివేలు ఇరవై వేలు ఐతుంది
అదే అక్క చూడాలి ఏదోటి బిజినెస్ అంటే చిన్న చిన్నవి సా శారీస్ అయినా తే చీ పెట్టాలీ మ్ ఎవరెవరు వేరే వాళ్ళు పెట్టినరూ వాళ్ళక్ కేం బాన్ జరు తుంది అట్లా పెడ్తే ఏమన్నా జరుగుతుందేమో అని చూడాలనుకుంటున్నం
అంతే ఏదోటి పనుల్ చేస్కోవాలి
ఆ మీకంటే తోట్లో పనీ పశువులు
మ్ కాహ్ ఆ వర్క్ ఉంటుంది కాబట్ నేను మిషన్ ఉందీ పని పెద్దగా బయట కుట్టలేకపోత్న బట్టలు కాబట్టి ఇంట్లో పనే సరిపోతా ఉంటుంది.
హ్మ్ ఏదో ఒకటి నేర్చుకుంటేనే అయితుంది అక్క
హ్మ్ మనకి ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కోన్లో వేసేది కొంచెం ఊర్లో అయినా కూడా ఏమో చేయొచ్చు
హ్మ్
పెళ్ళిళ్ళకి ఊర్లో అయినా వస్తా ఉంటారు కదా కోన్ లేపించుకుంటే కే ఏయొచ్చు
ఇంకా నార్మల్ టైమ్లో ఏమో గాని పెళ్ళిళ్ళ సీజన్ లో అయితే మంచిగా జరుగుతుంది.
ఇప్పుడు మనం టౌన్ లో చూస్తాన్నాం కదా కోన్ వేపిచ్చుకోవడానికి అట్లా పోతే ఒక చేతికి వెయ్యి రెండు వేలు సింపుల్ డిజైన్ల ఎంత ఎక్కువ తీసుకుంటారు అదే మనము నేర్చుకుంటే మనం వేసుకోవచ్చు కొంచెం మన బంధువులకి ఎట్లైనా
మొన్న రీసెంట్ గా వేరే వాళ్ళ మ్యారేజ్ కి చూసినా ఒక ఆమె మెహందీ ఏసే ఆమె వచ్చింది ఆమె సింపుల్ ఏం లేదు ఫ్రంట్ హ్యాండ్ కి ఓన్లీ అంటే సింపుల్ గా అరబిక్ అట్లా ఏస్ ది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్
హ్మ్అంతే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు నేర్చుకుంటారు కదా కోర్స్ కి
ఆ అవు
ఇప్పుడు బయటోళ్ళతో ఏపిచ్చుకోవాలంటే వేర్లు చనా ఎక్కువ అన్నిటికీ అంతే జడలు మేకప్ చేయడానికి
ఆ అందుకే అక్క ఇప్పుడున్న జనరేషన్ లో ఏదో ఒకటి అదే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏది నేర్చుకున్నా వాల్యూనే
ఆ అవును ఏదో ఒకటి మనకి ఆదాయము
అక్క
ఆహ్ చెప్పాలి ఇంకా
ఇంకేం తిన్నారా అక్క
ఆహ్ తిన్నాం పొద్దున పూరి చికెన్ చేసుకున్నాం ఈరోజు జు ఆదివారం కదా
అవును అవునులే
ఇంకా మధ్యాహ్ననికి అదే వేరే రైస్ చేయాలి లేదంటే దాంట్లోకి అల్సంద వడలు
ఓ ఓకే అవును అవున్ గదా
హ్మ్ పిండి ఆడిచి పెట్టాను చూ లే ఇప్పుడు మధ్యాహ్నం తినాలంటే చేస్తే లేదంటే నైట్
అంటే అలసంద వడలు అంటే అవి ముందే బ్యాల్ నాన్బెట్టే
ఆ ముందు రోజు నైట్ పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఆడిచ్చుకొని
ఆ
బాగుంట
అట్ట చేస్తే కొంచెం బాగా అనిపిస్
హ్మ్ బాగుంటాయి. మన హెల్త్ కి మంచి ది పెద్ద ఆయిల్ ఫుడ్డే కాకపోతే బయట తినే తో పోలిస్తే మన ఆయిల్ బాగుంటుది.
అవునవును ఆ
బాగుంటుంది ఇవి మిరకాయ వడలు బాగుంటాయి
ఈ రోజ ఏమక్క సండే కదా ఎక్కడికి ట్రిప్స్ ఏమి లేవా
ఎక్కడా లేదు ఇంట్లోనే పని మామూలుగా బట్టలు తెచ్చుకున్నాం పండక్కి
ఆ
ఇంట్లో పనులే ఇంకా కొంచెము ఈరోజు ఏం పని లేదు ఖాళీనే
ఫుల్లు ఎండలక్కబ్బా ఈ ఎండలతో ఎక్కడికి పోవాలన్నా కూడా విసు
పనులు అవును తొందరగా పొద్దున్న వెళ్ళిపోవాలి. తొందరగా పని చేూసేసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వస్తే మనకేమ లేదంటే ఎండబెట్ట కొట్టి కళ్ళు తిరిగినట్టు అయిపోవడము నీళ్ళ ఎక్కువ తాగాలి ఈ కాలం
అవునవును అసలు ఇంకా ఏప్రిల్ కూడా రావడం లేదు అప్పుడే మీ మార్చి లోనే ఫుల్ ఎండలు అసలు బయట కే వచ్చేకే లేదు మ్మ్
సరే పండకి తప్పకుండా రావాలి అందుకే ఫోన్ చేసిన పిల్చడానికి
ఆ సరే అక్క ఆ బస్